చెప్వే హలో
ఆ చేశా ఏం తిన్నావ్ ఏం తిన్నావ్
అన్నం తిన్న
సద్ది తినాల్సింది
తింటాలే తెచ్చి పెడితే అ గడ్డి కూడా దొరకదు ఈడ
కాదు నీకు ఒకటి తెలుసా
తెలీదు చేప్పు
ఇరాన్కి అమ్రికాకి గొడవల్
తెలుసు గ్యాస్ తక్కువ అయిపోయింది మా డాడీ గూడా చెప్పినాడు ఇందాకే ఫోన్ జేసి, గ్యాస్ దొరికేది కష్టం అయిపోయింది కస్టమర్లంతా ఫో. అన్ జేసి సంపుతున్నారు
ఆ అది కాక బ్యాంగ్ళూరు మొత్తం క్లోజ్ అంట. బ్యాంగ్ళూరు, హైదరాబాద్ అన్ని.
ఓ హోటల్స్ అది ఏముంది కొన్ రోజులు యిద్ధం ఆగిపోతే మళ్ళీ స్టార్ట్. జేస్సారులే ఇంట మా తమ్ముడు ఏమంటే ఇంటర్నెట్ టాపేస్తాడని జెప్పినాడు ఇపుడు నెట్ ఆపేస్తే ప్రపంచం మొత్తం అయిపోయినట్లే.
కాలేజీలు కూడా ఆపేస్తారు అయితే అప్పుడు
ఊమ్ అంత సీన్లే, కాలేజీలు ఎందుకు మే ఆప్తరు. ఊ
ఏండీ
చెప్పే నాది ఇది పని చేయట్లా హోమ్స్ దీని దగ్గర అదే మళ్ళీ ఏం నొక్కలో
ఏం పని చేయలేదు హోమ్ స్క్రీన్ దగ్గర
ఇట్లా అంటే కిందనుంచి పైకంటే అన్ని అప్ప్ల ఓస్తాయి మనం బ్యాక్చ్చ అట్లా ఉంటుంది కదా
ఆహా
అదే రాట్లే
దీనిలో బొమ్మలు ఉన్నాయి నాకు బొమ్మలు ఏయ్యాలంటేనే చిరాకు
నేను ఏసీ ఇస్తాలే కేజి కిప్పా
ఇప్పే ఎంతుంది తెల్సా ఫుల్లుగుంది ఫులుగా రాసి పెటుండరు అందరూ
మనలాంటి గోర్లకే ఇప్పుడు తెలిసింది
హ్మ్మ్
ఎ మన పక్కన వాళ్ళు చెప్పకుంటె ఇట్లానే రాస్తారు వాళ్ళు
వాళ్ళకుండాల ఏమన్నా అంటే మేము రాస్తున్నాం అనుకున్నాం అనేసేనే ఇంకా వాళ్ళతో వాదిచ్చి వెయిస్టేలే అని చెప్పి గమ్మున అయిపోయా
ఏం చెప్పింది మీ ఫ్రెండు
నేను మీరు రాశేసినారు అనుకున్నాను అన్ని రాస్తున్నారు కదా అది కూడా రాష్న్నారు అనుకున్నాను హ్మ్మ్
మోనికా ఈ రోజు ఎగ్ ఫ్రై చేసా చాలా రోజుల తర్వాత నేను ఎగ్గు తినీ ఎన్ని రోజులు అయింది తెలుస తా
నిన్న ఆ మునక్కయను ఏం చేసినవ్
రేపు మార్నింగ్ చేస్తా
ఏం కూర
మునక్కాయ్ ఫ్రై
ఊహ్మ్మ్
నువ్వేతినాల్సింది
నేనేలే తింట
బా చేస్తాలే బాగుంటుంది
హ్మ్మ్ ఇంకేమి
నా దగ్గర కార్నఫలాక్స్ ఉంది మోనిక ఆయిల్ లో కీ ఫ్రై చేసి కీ కురుకురీ లాగా తినచ్చ అది తినచ్చా
ఏంది కార్నఫలేక్సు
కార్నఫలాక్స్ అన్
ఆ దగ్గర పెట్టుకొని మాట్లాడవే ఎడో పెట్టుకొని మాట్లాడుతున్నట్టు వినిపిస్తోంది ది నాకైతే
కార్నఫలాక్స్ తెలిదా
విన్నా కాని తెలీదు మేమంతా మీలాంటి రిచ్ ఫుడ్ తినమ్మమ్మ
మిక్చర్ లోకి కానీ ఎస్తారే
అ వే ఆ హాస్టల్ లో కూడా పెడతారులే స్నాక్స్ లాగా
అదెట్లా తారే చచవీంద
హ్మ్
నూనెలో వేయించి అవి మళ్ళీ దాంట్లో ఉప్పు కారం వేసుకోని తినొచ్చా
తినెయ్ ఉప్పు కారం వేసుకని
ఆ అవి పాలల్లోకేసుకొనేటివంటా
అయితే పాల్లల్లోకేసుకొని తిను
బాలే పాలోకి
బాలేదా
ఒహు
మ్మ్
నాకు నచ్చట్ల
ఎడో వినిపిస్తాంది దగ్గర పెట్టుకొని మాట్లాడు
నా దగ్గరే ఉంది నిజంగా అంతే
ఇప్పుడు బాగా వినిపిస్తంది ఇందాక అంత ఎందుకు వినిపిలా
ఏమో
మ్మ్
ఏమో మౌనికా
అంతే అరుచు
ఎన్నయిపోయినయి
ఏందే రెండు వేస్ట్ చేసేసింది ఆ పిల్ల
ఎలా లిఫ్ట్ చేయలేదా పావనితో పెట్టుకుంటే అదే పంచాయతీ
ఆ పిల్ల ఆన్ చేసి పెట్లేదు ఇంక పోయింది ఇంకొకటి వచ్చేసి పా కట్ అయిపోయింది
సేమ్ నాకు జరిగినట్టే జరుగుతాంది
అదే కదా ఎందుకు కట్ అయిపోయిందో తేలిదు మళ్లీ ఇద్దరు కట్ చేయట్లే
ఆ పాప ఏం తినిందంట ఆ పాపి ఏం తినిందంటా
చికనే
చికెనా
హ్మ్ మా హాస్టల్ గురించి చెప్పాల్సిన అవసరం ఛీ ఏం బలా గుమ్మనండు
హాస్టల్లో బాగ చేయరా
అస్సల్ది లేదు ఇరో బాగా
పీజీలో హాస్టల్ లో
అక్కడ అయితే ఇంకా అసలు బ్రెయిన్లు తలకాయలు ముక్కులు కూడా వస్తాయి మ్మ్
చేస్తారు తినేట్టటు చేయచ్చు కదా మరి అయిపోతుందా ఉంటుందా చికెన్ అట్లే
అదే కదా అమ్ మా అదే పసేదే పసినారీ పిసినారీ హ్మ్
ఇంటికి ఫోన్ చేసింటివా
చేసినా మాట్లాడినా
మా అమ్మ నా పోఓ నంక నువ్వ ఏంట వాడతానేద అట్లాంటివి ఏమి తెలుసుకోకుండా అంటాంది
ఏమని గ్యాస దా
ఆ నాకు తెలిసినంత మాత్రం గురి నీకేం ఏం తెలీదు ప్రపంచంలో ఏం జరుగుతు ంది ఏమి ఏని తెలీదుమే సామి
మీ ఈరోజు బట్టలు తీసి లోపల వేయడం మర్చిపోయినామే అ గొప్పలు పడిపోది అబట పడత నాకు డౌట్ గానే ఉంది మొన్నేసింది నిన్న కదా ఆ నిన్న వేసిన బట్టలు ఇంతవరకు దీలే నేను ఆ దారం మీద నుంచి ఊ హలో
చెప్పు వినిపిస్తాంది వింటాన్న
అదే ఆ దారం మీద వేసిన బట్టలు అట్ ఆ దారం మీదే ఉన్నట్టుంది రేప్ పొద్దునన్న తీయాలా
కాలేజ్ నుంచి వచ్చినాకా తీయచ్చు కదా ఎండకెండింటాయి
తీస్తా నేన్ మారిచ అనుకున్న కానీ మర్చిపోయినా వచ్చిన వెంటనే అన్ని అసైన్మెంట్లు వేసి పెట్టుకున్నా ముందా ఇంక రాసినామా లేద రాసినామా లేదా అన్నీ చూసుకుంటాన్న నాకు తెలిసింది ఒక కాళీ అసైన్మెంట్ చూసిన తర్వాత
నేను ఎవర్రాయలేదు అనుకున్నా మౌనిక
నేను కూడా అదే అనుకున్నా అసలు నేను రాయేసినా అనుకున్నా
అప్పుడు చెప్తాంది కదా ఇంక రెండు అసైన్మెంట్లు రాయల ఇంక రెండ
నాకు గుర్తులేదు మే
నేను అదే అనుకున్నా ఇంకా ఇంకా రాసేది ఉంది లేవుడు రాలే అనుకు
ఊ ఇట్లా చేస్తారని నాకేం తెలుసు అసలు మనకు తెలియకుండా ఎప్పుడు సబ్మిట్ చేశినారు
వల్లంతా దొంగలు మే మృ మృదుల ఇంకా పెద్ద దొంగ
అది తెలుసులే నాకు వాళ్ళు నాకు పావనీ గురించి మృదుల గురించి బాగా తెలుసు
మొన్న చూడు అసైన్మెంట్ కరెక్షన్ అయిపోయింది ఆ పాపది మేడం సైన్ చేసి ఇచ్చింది అప్పుడు బా ఇదేంది స్కేల్ తో బా ఇది లైన్ లేస్త తాంది ఏమ్మే అంటే మేడం అబ్బా అనుకుంటే ఆ రోజు
నేను కూడా మనం అయితే ఇసిరి అడ పడేసే ఉండేవాళ్ళం కదా
మనక్ మనకు దొరికే వాళ్ళే అట్లాంటి వాళ్ళు మనకు
ఎన్నన్నా ఎసుకొనిలే వదిలేస్తాం నేనంతే ఎమన్నా చేసుకోని లే వదిలేస్తా
గాదు మనం ఎంత మంచిగా ఉన్నా వాళ్ళు ఎంత చీప్ గా బిహేవ్ చేస్తార్ తెలుసా నేను అందుకే సగం మందితో నేను ఎక్కు మొహం మీద చెప్పేస్తా మృదులా కైనా ప్రత్యూషక్ ఈ మధ్య బాగా చెప్తాన్నా అ పాప
కదా నాకు కూడ అనిపిస్తాంది ఆపిల్లకి కావాల్సిందేలే ఆ పిల్ల బలే ఓవర్ చేస్తుందమ్మొ బుక్ ఇయమన్నా రాసుకోమని ఆ పిల్ల ఈదు
పావని అంటే నాకు పావని చూపి ఇంకా కొంచెం జాలి అనిపిస్తుంది అందుకే ఉరికే ఉంటా
పావని మంచి ఓహో ఒక్కొక్క రోజు మంచిగా ఉంటుంది ఒక్కొక్క రోజు
ఎందుకో మనంతా మనం ఎంత బాగుంటాం కదా మౌనికా
ఉ మనము ఎవరైనా వచ్చి మాట్లాడితే కూడా ఎంత బాగా మాట్లాడుతాం వాళ్లే కుక్కా బుద్ధులు చూపిస్తా చ్చి కుక్కతో పోల్చగూడదు దానికి విశ్వాసం ఉంటుంది
ఎవ్వరు లేకపోతే మన దగ్గర వస్తారు తెలుసా మన క్లాస్ వాళ్ళు
ఎవరు లేకపోతే ఎవరో ఒకరు ఉండాల అంతే
ఉ
తనకి
సర్లే ఇది డిస్కనెక్ట్ అయితుంది కట్ చేసి చేస్త
నేన్ చేస్త ఇప్పుడు
మేమంది నాలుగు నాలుగు సార్లు అయిపోయింది గదా లక్ష్మీ నెంబర్ నా మహితా నంబర్
కాదు ఇది నాలుగు అవ్వలేదు నాది ఇంకా రెండు మూడు సార్లు ఉంది ఉ
న నాలుగు సార్లు ఏమో చేసిన కదా మే
నోనో కాదు కళ్ళంటే ట్రై చేయి తెలుస్తు నేను గూడ అదే అనుకున్నా సరే ఉండు చేస్త నా న మ్